హలో
బాగున్నార అక్క
ఆ బాగున్ననమ్మా మీరు బాగున్నార
ఆ బాగున్నానక్క
ఉ ఏమ్మ తిన్నావ నువు తిన
ఆ తిన్నామ్ అక్క
ఉ నువ్వు నువ్ చదువ్తున్నావ్
నేన్ గుడ ఆ పాప మేమ్ ఇద్దరం ఒకే క్లాసు క సేమ్ క్లాస్మేట్స్ ఆ ఇక్కడ కుడ ఒకే కలిసి ఒచ్చాం ఉ కలిసి ఒచ్చాం కలిసిపోతున్నం ఉ
బాగుండి బాగ చదువుకోండి బాగ జాబ్ తెచ్చుకోండి ఉం ఇకేమ్మ మీర్ మీరమ్మ హౌస్ వైఫే నేను ఖాళీ హౌస్ వైఫ్ ఇంట్లొ చేయడము తినడము
ఉ
ఇదే పని
పేరుకు హౌస్ వైఫ్ అంతే కాలీగ అక్క కనీ పన్లు వాళ్ళకే ఎక్కువ ఉంటయి
అబ్బా చె మార్ అసలు చెప్తలే ఇప్పుడు నాక్ వన్ అవరే టైం ఉంది ఈ వన్ అయర్ ఈ వన్ అవర్ లో మాట్లాడుతున్న నేను అసలు నాక్ మార్నింగ్ నుంచి ఏదో పని ఇప్పుడు గుడ మా ఆయ్న పక్ ఆ మా ఆయన గుడ ఇంత ఉండాలిగండనిగనీ అట్ల ఇంటికాడ కాలిగే ఉంటవ్ గద నువ్వు అన్నడు
అన్నార అంట కానీ హౌస్ వైఫ్ వాళ్కే ఎక్కువ పన్లు ఉంటయ్ ఏమనంట్ అంటే ఈజీ గనేస్తరు హౌస్ వైఫ్ అని కానీ వాల్కి లేస్నప్పటి నుంచి ఇంట్లో పన్లన్నీ చూసుకోవాలి
ఫైవ్కి లేస్తానుర నేను మార్నింగ్ ఫైవ్క్ లేస్తే నైట్ టెన్ అవుతది టెన్నో లెవెనొ మా పాప ఉంటే ఇంగ లేవన్ అయ్త
ఉహు
తను ఊరి కెళ్లిందింగ చిన్న పాప ఫోర్ ఇయర్స్ బేబి ఇంగాను
ఇంక స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయ్ కదక్క
రేపట్నుంచే
అంట్ అంత చిన్న పాప ఉంటుంద మీరు లేకుండా
ఇంకేం చేస్తవు ఫోర్ ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ ఒక టెన్ టెన్ డేస్ పంపించిన
ఉ అలవాటు
ఔ ఫోర్ ఇయర్స్ అంటే మీ ఫోర్ ఇయర్స్ అన్నా గాని మనము మనం చదివే టప్ ఇప్పుడు మనం అంటే ఐ మీన్ నువ్ మాకన్న నాకన్న ఒక టెన్ మన చిన్నప్పుడు ఆ మనం సిక్స్ ఇయర్స్ కి ఫస్ట్ క్లాస్ ఉంటిమి
అవును
ఫైవ్ ఇయర్స్కొ కొందరైతే ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి మనం ఫస్ట్ క్లాస్ ఉంటిమి ఇప్పుడు నా బిడ్డని ఫోర్ ఇయర్స్కి జాయిన్ చేపిస్తే తనకి ఇప్పుడు పడుతది ఇంకో టు మంత్స్ ఉంటె త ఎయిట్ ఉన్నయ్ ఎయిట్ ఇయర్స్ ఒస్తాయో నైన్ ఇయర్స్ ఒస్తాయో ఫస్ట్ క్లాస్
అవును మ మేమ్ తర్డ్ ఇయర్స్ కి నర్సరీ జాయిన్ చేపిచ్చేసారు ఇంక దా వల్ల త్రీ ఇయర్స్ కి దాన్ తర్వత ఎల్కజి యూకేజీ ఫస్ట్ క్లాస్ ఒచ్చే పాటికి సిక్స్ ఇయర్స్
ఆ మరి న కుత్రికి ఇప్పుకి ఫైవ్ పడుతది ఇంక
ఉ లేట్ అయిపోయినట్టుంది
పోయింది అస్సల్ నాక్ అదె బాధ అందుకె డైరెక్టు ఎల్కె
డబల్ ప్రమోషన్ ఉంటుందిలేండి మళ్ళీ మధ్యలో
ఉంటద
ఆ ఎగ్జమ్స్ పెట్టి నేను కూడ ఫస్ట్ క్లాస్ చదివాను మళ్ళ సెకండ్ చద్వాలే థర్డ్ క్లాస్కేళ్ళిపోయా
ఆహా నా కూతుర్ని కూడ అట్లా పంపించేయాలి ఇంగేం చేస్తవ్
నాకు ఒక ట్విన్ సిస్టరుంది ఆ అమ్మయ్తే యూకేజీ నుంచి డైరెక్ట్ సెకండ్ క్లాస్కేళ్ళిపోయింది ఫస్ట్ క్లాస్ చద్వలేదు
మిరు ట్విన్స ఓ సూపర్ తను ఇప్పుడు ఏం చదువుతాంది
తాను కూడ బిటెక్ తర్డియర్ కాప్తే వేర స్టేట్ ఉ ఇంటర్ వర్కు ఓకే దగ్గరున్నాం ఇంకిప్పుడు సపెరేట్ అయిపోయాం
ఆహా ఉ
ఆ ఇద్దరం సెరో క్లాస్ చదవలేదు చాల తొందర్గా అయితుంది మా బీటేక్ ట్వంటీ వన్ ఇయర్స్ స్కే ఆక్చువల్ ట్వంటీ ఇయర్స్ అంటే ఏజ్ క్యలేషన్ చేసేదాని బట్టి కొంత మంది క్యాల్కేట్ చేేస్తే ట్వంటీ ఇయర్స్కే అయిపో నేను కోంతమంది చెపేదాని బట్టి మాక్సిమమ్ టంటీ వన్ ఇయర్స్కి బీటెక్ అయిపోతాంది హూ
ఉ ఇంకేమి మీరు మీరే నాన్న వాళ్ళు ఫార్మర్స్ ఏనా
ఆ ఫార్మర్స్ అక్క ఫార్మర్సే ఇంకా అన్ని అన్ని చూస్త ఉంటారు
తోట్లో ఎం వర ఏమోస్తుంద్ర వరిలో ఏం లాభం ఉండదు అంత పెట్టుబడి అంటే ఆ నీల అట్లాంటిదేంటంనేది పతోడు అంటారు జూడు కొంచెం కొంచం నేలైతేనే వరి
ఉ
వేరేదైతేగిన మనకు అది అది వేరే పంటలు ఏవైన పండిచుకోవచ్చు కానీ ఈ సౌడు భూములు మాత్రం వరే తప్ప ఇంకోటి పండదు
అంటే వాటర్ ఎక్కువ దొరికేవా
వాటర్ ఎక్కువ కాదు వాటర్ ఎక్కువ నిలుస్తాయి దాంట్లో
ఉ
అంటే మీది ఎర్రనేల
తెలిదక్క అదంత నాకు
ఎర్ ఎర్ర నెల్ లైతే ఏ పంటైనా పండియొచ్చు
ఆ అంటే ఎక్వా ఇంకెవరు కూరగాయలు అవి ఎవ్వరెం పండించరు
ఉహా
అందరూ ఊరు మొత్తం వరేస్తారు ఇంగా దాంట్లో రకాలు ఉంటాయి కదా ఆ బియ్యం ఈ బియ్యం అని చెప్పి బ్రౌన్ రైస్ ఎస్తారు మసూరా ఏస్తుంటారు ఆ కొంతమందే తక్కువ మంది ఎస్తారు ఎక్కువ ఏదైనా తెలిసిన వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవన్నీ పోతారు ఇంకా అవన్నీ లేనోళ్ళు ఒకే ది ఎస్తా ఉంటారు
టేస్తుంటారు అంటే ఏ రైస్ అయితే కాస్ట్ ఎక్కువొతాయో ఆ రైస్ తెలు వాళ్ళు అవి అవి పండించుకుంటుంటారు ఉ వళ్ళు గు చి ఐడియా లేకోకుండా కొంచెం పాపం చదువు రాని వాళ్ళైతే తాతు నమ్మరు ఏదో లే మన్కి అబ్బా నుంచి ఒచ్చిన పంటె వేట్టుకుంటాం అనుకుంటుంటారు
ఆ అదే ఇంకా టెక్నాలజీ బా తెల్సినోళ్ళు డ్రిప్ తిరిగేషనా అని కొత్త కొత్త బా ట్రై జేస్తా ఉంట తరు ఏం తెలినోళ్కి నే ఇప్పించినా గానీ ఇవేం అవ్సరం లేదులే అంటారు మాకు మొన్న బీటెక్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఉన్నింది
ఆ
మేమేదైనా ఊర్ల కేళ్ళి వాళ్ళకి నేర్పిచ్చేసి రావాలన్నమాట
ఆహా
అలా నా మాదీ నేను సోలార్ గురించి చెప్పడానికి వెళ్ళాను వాళ్ళ అందరూ చేతున చెబ్ చెప్తాం అనుకున్నా గాని ఎలాగు తెలిదు అనేగా చెప్తాం మాకెందుకులేమ్మా ఇవి మేము తెల్సుకోని ఏం జెస్తాం లే అన్నారు అదే తెల్సీనోళ్ళు అయితే ఆ తెలీక తెల్సినా వాళ్ళయితే మేము ఇంకా పెంటుకుంటాము పెంచుకుంటాము అన్నారు
ఆ అది ఆ వాళ్ళకి ఇంకా అంటే టెక్నాలజీని యూజ్ చేస్కుందాం అనుకుంటారు
ఉమ్ కొంచెమన్నా ఎడ్యుకేషన్ ఉంటే బెటరు
ఆ అవును మేల్లు ఇప్పుడు మారినారు జనాలు అప్పుడులాగా లేరు కొంచెం మారినారు ఓ అవు మనం అంటే నీకన్నా నేను కొంచెం టెన్ ఇయర్స్ పైనే పెద్దదాని ఉంటానేమో
ఉమ్
ఉమ్ నీకనా టెన్ ఇయర్స్ పెద్ద అని ఉంటా నేను ఆ నేను మిం మీకన్నా పెద్దదాన్నేళ్లెండి నేన్
ఉ
అవును ఇంగ అప్పడికి ఇప్పడికి మారింది రా త మేమ్ చదువుకున్నపిడికి మీకి మీ మీరి ఇంకా ఇప్పుడు న్యూ జనరేషన్ మాద ప్
మా మాది జన్రేషన్కి ఇప్పుడు నెక్స్ట్ జన్రేషన్కి అయితే మేమ్ బిటెక్ లో చదివేది పిల్లలు సెకండ్ ఇయర్ అదే సెండ్ క్లాస్ థడ్ క్లాస్ నుంచే నేర్చుకుంటా వా
నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు మీకున్న బ్రెయిను ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఉంది
అది మాకు ఏ ఎ ఐ అంటే ఇప్పుడు బీటెక్ కొచ్చక దేల్సింది వాళ్ళకి చిన్న చిన్నప్పటి నుంచి అన్నిటి
అన్ని టెక్స్ట్ బుక్లు ఎక్కువచ్చేస్తున్నాయి వ అంటే మే అప్పుడు ఏదన్నా బ్రెయిన్ కి ఎక్కిచ్చుకుంటె టాలెంట్ ఉంటది
ఉమ్
బ్రెయిన్ కి ఏదన్నా అట్లే ఎళ్ళిపోతది మనకిప్పుడు అన్ని ఇప్పుడు పక్కన కుటుంబ సమస్యలు ఇంట్లో వాల్లవి చదువు స్పాన్సిబిలిటీస్ అన్ని వల్ల మైండ్ ఖాలీ లేదు ఒక పక్కన సొసైటీ తెలిసిపోయింటదా మనకి ప్రపంచమంతా తెలుసు ఇగ వాళ్ళకేం తెలిదు
ఆ ఏజ్ లోనే బాగ నేర్చుకోగలం గూడ
నేర్చుకోగలం ఇప్పుడు వాళ్ళ ఏం ఇప్పుడు మన వయసులో ఏం నేర్చుకోలేం కొత్త కొత్తవి
ఉమ్
ఊమ్
బెటరే అది గూడ కాక్పొతే మరీ ఎక్కువ స్ట్రెస్ చేయకపోతే చాలు
ట్రెస్ పెడుతున్నారిప్పుడు స్కూల్స్ కైతే ట్రెస్ ఎక్కువుంది ఆ
ఉమ్
ఆ చిన్ చిన్న స్
ఇది చెయ్ అది చెయ్
మాకీమి మా పాప అంత పెద్ద స్కూల్కేం గాదు మా ఊన్లు చిన్న స్కూల్ న్నాం చిన్నదంటే ఉండేదే మాకదొక్కటె అవైలబుల్
అదే బెస్ చక్క పెద్ద పెద్ద వాటిలో ఏసేసి వాళ్ళేవేవో నేర్పిచ్చేసి ఊల్ ఊరికే అంత స్ట్రెస్ చేయ క్కర్లేదు పిల్లల్ని
వాళ్ళ మైండ్ ఇప్పుడు మ్ బాగా ఆడుకోండే వయసు బాగా ఆడుకోని
ఊమ్ మళ్ళ ఎక్కువా ఫోర్స్ చేస్తే కష్టం
ఆ ఒ పక్కనా వాళ్ళకి చదువూ రావాలి కొన్నాటలూ ఉండాలి అన్నీ ఉండాలి
మరీ పెద్ద పెద్ద స్కూల్స్ లో ఏసేసామంటే అక్కడ గ్రౌండ్స్ ఉండవు, ఆడుకునే దానికి ఉండదు ఇంక ఓన్లీ స్టడీస్ స్టడీస్ అని ప్రెజర్ జాస్తరు
ఉమ్ మ్
అటు ఇటు అన్ని మానేజ్ చేస్తే కల్చరల్ యాక్టివిటీస్ లో కూడ ఉంటా అన్ని ఉంటే
ఉమ్
ఇప్పుడు పేరెంట్స్ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారన్నిట్లో ఏ టాలెంట్స్ ఉన్నా గానీ అప్పట్లో అలా గాదు కదా ఇదే చదువు ఇదే ఉన్ ఉండాలి అవన్నీ అవసరం లేదు అని
ఉమ్ అవును ఇంకేమో మరి ఇప్పుడు థర్డ్ ఇయర్ గదా మీరు
ఆ అయిపోయింది ఫోర్ త్ ఇయర్ ఇక్కడ ఒక వన్ మంత్ ఉండి ఎళ్ళిపోతాం
మరి ఏమన జెంట్యు సారీ పేరెత్తను మీ కాలేజ్కి ఎళ్ళిపోతరా
ఆ వెళ్ళిపోతాం అక్కడ ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది ఫోర్ వన్న్ మళ్ళా ఫోర్ టు కిలాగే బయటికెళ్ళాలెక్కడికైనా
అవునా
ఇప్పుడు టూ మంత్సే కనీ ఫోర్ టూ లో మాత్రం సిక్స్ మంత్స్ చేయాలి
మీరు వన్ మంత్ తర్వాత వస్తరా ఇక్కడికి
ఆ వచ్చేస్తాం అక్క జూలై ఫస్ట్ నుంచి కాలేజ్ ఓపెనింగ్
ఓకే నేను అప్పుడు వస్తాను కాల్ చేస్తాను బయట ఎక్కడనా మీట్ అవుదాం
హా అవుదాం
ఆ అప్పుడు షాప్కి ఏమన్నా వస్తాను నేను మీరుండే ఆజు ఊరికి షాపింగ్ వస్తాను యాక్షువ లి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తుంటా హ ఒ పిల్లా వస్తారు ఈ వినింగ్ కాల్ చేయ్ తర్వాతన ఇంటర్న్షిప్ అయిపోయి నుంచి నేను వస్తాలేండి ఇక్కడన్నా ఉమ్ ఒకే అండి
ఏం లే దక్క ఏం చె ఏం తిన్నారు ఇప్పుడు
నేనా సాంబార్ రైస్ సాంబర్
ఉ
అంటు మార్నింగు ఆ చిత్రాన్నం అంటర్ చూడు లెమన్ రైస్ చిత్రాంగ గుజ్జు ఆ చిత్రాంగ గుజ్జు చేసిన అయ్యొ ఏరిత్తాదు హు
అదే అదే
అది సితరాంగోజు చేసినాను ఇంకా ప్లస్ మొటికాయ చేసి చపాతి చేసినా
మీరు ము మునక్కాయని మోటికాయ అంటారు కదా
చోలేకాయ్ చోలేకై జోలేక చో కాయ్ దాన్ని మొటిక్కయలు అంటారు
మేము చుక్కుడుగాయ అంటాం ఆ రెండు అనం
కాయ్ కాదు చిక్కుడికాయ వేరు
చిక్కుడుకాయ లోనే మేము చిక్కుడుకాయ గోరుచిక్కుడుకాయ అని రెండు అంటాము
అవునా
నాకు ఆ ప్లేస్ కి నా బీటెక్ జాయిన్ అయ్యే వరకు నాకు చిత్రాన్నం అంటే కూడా తెలీదు మేము దాని లెమన్ రైస్ అంటాం పులిహోర అంటాం దాన్ని కూడా ఇంకా ఆడ పోయి అక్కడికి వెళ్ళిన తర్వాతే ఉగ్గాని ఇం ఇవన్నీ కొత్త కొత్తగా తెలుసుకున్నాం బీటెక్ జాయిన్ అయినాక ఆహా మా ఉగ్గాని కూడా చేసుకోమ్ ఊహు బరుగులుతో చేస్తారు కదా
బురుగులతో చేస్తారు నా డబ్బది
అక్కడికి వచ్చే వరకు ఇవన్నీ తెలీయదు మాకు ఏంది ఇదొక్క వెరైటీ ఇది ఉంటుందా అని
అవునా అదే కదా మనము ప్లేస్ మారే కొద్దీ మనము అక్కడి అలవాటు అయిపోతాం మనకి అన్ని తెలుస్తాయి డిఫరెంట్ టేస్ట్లు తెలుస్తాయి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ తెలుస్తాయి.
ఇడ్లీ కూడ అక్కడ మామ్ బీటెక్ చదివే దగ్గర రవ్వ ఇడ్లీ చేస్తారు కానీ మా సైడ్ పిండి ఇడ్లీ చేస్ తరు
అవునా
సాటర్డే వచ్చిందంటే అసలు టిఫినె తినను ఇంకా ఆ రవ్వ ఇడ్లీకి అంటే ఆ అంటే వాళ్ళు బా తింటారు తినే వాళ్ళు కాని మాకు అలవాట్లేదు కదా కొత్తగా ఉంటది మళ్ళ పిండి ఇడ్లీ ని వాళ్ళన్ టె వాళ్ తినరు
అహా హ
మేము ఇడ్లీలో ఖచ్చితంగ చికెన్ మటన్ చేసుకుంటాము ఆడ రవ్వ ఇడ్లీలోకి సాంబర్ చట్నీ పెడతారు
అయ్యోయో చికెన్ మటన్ బాగుంటదమ్ మార ఇడ్లీ
ఆ అంత మంది ఇలాగే షాక్ అయి నేను అవన్నీ చూసి ఫస్ట్ టైం షాక్ అయ్యాను మా సైడ్ చెప్తే విన్న వాళ్ళు షాక్ అయితరు మా కసలు ఇడ్లీ అంటే ఖచ్చితంగా చికెన్ అ మటన్ అ లేకపోతే ఇంకా ఆ రోజు జ్వరం వచ్చి పనుకుంటే గాని చెప్ప నెయ్యి సాంబారు తినరు అంటే మా ఫ్యామిలీ అనే కాదు ఎవరైనా అలాగే చేస్తారు మా సైడ్
ఆ అదేలే ఫీవర్ వచ్చినప్పుడు చట్నీ సాంబార్ తింటా ఎక్కువ
ఉమ్ ఇంకా మిగిలిన టైమ్ లో అంతా చి కిన మటన్ ఎవ్రీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఉండాలి
ఆ ఓకే ఓకే
మీరు మళ్ళీ దోశలోకి తింటారు కదా చికెన్
దోస్ లేక ఆహా అది నాకు ఇక్కడ కూడా దోసల్ తినే వాళ్ళు నామదారులు మోడోల్లు అని ఇద్దరు ఉంటారు మా వాళ్ళల్లో కూడా నామదారులు అనే వాళ్ళు దోస లోకి తింటారు చికెన్ మటన్ మేము మోడల్ అనే వాళ్ళం తినరు
హు
ఉహు దోసలేకి తిన్రూ
అది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాగా తింటారు
ఇక్కడ కూడా డిఫరెంట్ టూ టైప్స్ ఉంటారు నామదారులు ముడల్ అని మనకళ్ళ ఉన్నారు లేదో వాళ్ళు ఉన్నారా దార్లు మూడోల్లని మనం
తెలీదా అక్క
ఆ దాంట్లోనే ఇద్దరు ఉంటారు వాళ్ళ కూడా తినేళ్ళుంటారు దోశలే ఎక్కు అందరు దోశలేకి తిన